నువ్వు ఎలా ఉన్నావు
ఉమ్ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ నేను కూడా బాగున్నాను ఈరోజు ఫినాన్స్ అసైన్మెంట్ చేస్తున్నా
ఓ ఫైనాన్స్ అంటే చాలా మంది డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటారు
ఫస్ట్ నాగ్గుడా అలానే అనిపించింది కానీ కాన్సెప్ట్ అర్థం అయ్యాక ఇంట్రెస్టింగ్ గా ఉంది
ఉమ్ మరి ఫైనాన్స్ అంటే సింపుల్గా ఏంటి
మనీని మానేజ్ చేయడం, సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం మరియు ప్రాపర్ గా యూజ్ చేయడం న్నే ఫినాయిన్స్ అంటారు
ఓహో అంటే మన డైలీ లైఫ్ లో గుడా ఫైనాన్స్ ఉందన్నమాట
ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఉంది
ఉమ్ ఇంకా ఎగ్జాంపుల్ ఏమన చెప్పగలవా
సపోస్ నీకు మంత్లీ పాకెట్ మనీ ఆ రెండూ టూ థౌజండ్ రూపీస్ వచ్చింది
ఆ ఓకే
అందులో కొంచెం స్పెండ్ చేసి, కొంచెం సేవ్ చేసి, కొంచెం ఫ్యూచర్ కోసం పెట్టుకున్ టె అది ఫినాన్స్ మానేజమెంట్
చాలా సింపుల్గా చెప్పావు
ఫినాన్స్ అంటే మనీ డెసిషన్స్
ఓహో అంటే ఫైనాన్స్ ఎందుకంత ఇంపార్టెంట్
ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే మనీ ఫాస్ట్గా అయిపోతుంది
ఉమ్ అవును నిజమే
ఇంక ఫినాన్స్ మాన్ మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ ఇస్తుంది గదా
ఉమ్ ఆ ఇంకా ఎమర్జెన్సీలో హెల్ప్ చేస్తుంది గదా
ఉమ్ ఎక్సాక్ట్లీ
ఆ ఇంగా ఇన్కమ్ అంటే ఏంటి
మనీ ఆండ్ ని ఇన్కం అంటారు
అంటే సాలరీనా
సాలరీ అంటా, బిజినెస్ ప్రాఫిట్స్ అంటా, రెంట్స్ అంటా ఫ్రీలాన్స్ ఇన్కమ్స్ అన్నీ ఇన్కమే
ఓహో స్టూడెంట్స్ కి ఇన్కమ్ అంటే ఏమొస్తుంది
ఇంక స్టూడెంట్స్ కి ఇన్కమంటే పాకెట్ మనీ స్కాలర్షిప్స్ పార్ట్ టైమ్ అండింగ్స్ ఇవంతా స్టూడెంట్స్ కి ఇంకమ్
ఉమ్ ఉమ్ నైస్
ఇంకా ఎక్స్పెన్సెస్ అంటే తెలుసా
అంటే మనీ స్పెండ్ జేయడం స్పెండ్ చేయడమన్నమాట దాన్ని ఎక్స్పెన్సెస్ అంటాం
అవును ఇంకా ఫుడ్ అంట, షాపింగ్, ట్రావెల్ ఇది అంత గదా
ఉమ్ అవును డెయిలీ ఎక్స్పెన్సస్ కంట్రోల్ చేయడం కష్ టం
అందుకే బడ్జెట్ ఇంపార్టెంట్
ఉమ్ అవును బడ్జెట్ అంటే ఏంటి
కం అండ్ ఎక్స్పెన్సెస్ ప్లాన్ నే బడ్జేట్ అంటారు
ఓహో అంటే ఎగ్జాంపల్
టూ తౌజండ్ రుపీస్ లో తథౌసండ్ సేవింగ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటర్టైన్మెంట్ తే ఇలా ప్లాన్ చేసుకోదాన్ని ఎక్స్పెన్సివ్ బడ్జెట్ అని అంటారు
ఓ నిజమేలే
సేవింగ్ గురించి చెప్పు
అంటే ఇన్కమ్ లో కొంత అమౌంట్ ఫ్యూచర్ కోసం పెట్టుకోవడం అనమాట సేవింగ్ దాన్ని సేవింగ్స్ అంటం
చిన్న అమౌంట్ సేవ్ చేసినా యూజ్ ఉంటుందా
ఉమ్ చాలా ఉంటుంది
ఎలా ఆది
టీవీ సేవ్ చేస్తే మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్
వావ్ అవునే
ఉమ్ ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ అంటే
అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం సేవ్ చేసిన మనీని అన్ఎక్స్పెక్టెడ్ ఫండ్ అని అంటారు
ఉమ్ ఇంగా మెడికల్ ఎమర్జెన్సీ లాగా
అవును
అది చాలా యూస్ఫుల్ కదా
డెఫినెట్లీ
ఉమ్ ఇంకా బ్యాంక్ రోల్ ఏంటి ఫైనాన్స్ లో
మనీ సేఫ్గా స్టోర్ చేయొచ్చు అక్కడ
అంటే సేవింగ్స్ అకౌంటా
ఉమ్ ఉమ్ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఫిస్డ్ డిపాసిట్ అలా
ఆ ఇంకా ఏటిఎం యూపిఐ వల్ ఇలా ఈజీగా అయింది కదా
చాలా కన్వీనియంట్ అయిపోయింది
ఉమ్ ఇప్పుడు క్యాష్ కన్నా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ
అవును ఫోన్ పే అంట గూగుల్ పే అంట యూపిఐ ఎక్కువ అయిపోనయి కదా
ఉమ్ అవును సెకండ్స్ లో పేమెంట్ కంప్లీట్ అయితుంది
లాక్డౌన్ తర్వాత ఇంకా ఎక్కువయింది
ఉమ్ నిజమే
సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటా
సేవింగ్ అంటే మనీ పెట్టుకోవడం
ఇన్వెస్ట్మెంట్ అంటే
అన్వెస్ట్మెంట్ అంటే మనీని గ్రో చేయడానికి యూజ్ చేయడం
ఓహో అవునా
ఇంకా ఎగ్జాంపుల్ గా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తానే ఉంటావు అడ్వైటై ఐస్మెంట్ కూడా ఇస్తా ఉంటారు టీవలో
స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది మాట్లాడుతారు
అన్ అవును కంపెనీస్ షేర్స్ బి బై అండ్ సెల్ చేసే ప్లే స్ అన్మాట స్టాక్ మార్కెట్ అంటే
షేర్ అంటే ఏమి
షేర్ అంటే కంపెనీలో స్మాల్ ఓనర్షిప్ అనమాట
చాలా ఇంట్రెస్ట్స్ంగ ఉంది టాపిక్
ఉమ్ ఇంకా ఇన్వె ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుందంటావా
ఉంటుంది
ఎందుకు
రిటర్న్స్ గ్యారెంటీ ఉండవు కదా
ఉమ్ ఇంగా హయ్యర్ రిటర్న్ అంటే ఇంకా హయ్యర్ రిస్క్ ఆ
మోస్ట్లీ అవును అనుకో
ఉహ్మ్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఏంటి
చాలా మంది మనీ కలెక్ట్ చేసి ప్రొఫెషనల్స్ ఇన్వెస్ట్ చేస్తారు
ఓహో బిగినర్స్ కి ఈజీ ఆ
జనరల్లీ అవును అనుకో
ఊ నైస్ చానా బాగుంది
ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమో తెలుసా
ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇంకా బ్యాంకు లో మనీ సర్టైన్ పీరియడ్ పెట్ వేడం అన్నమాట
ఇంట్రెస్ట్ వస్తుందా
ఉహ్మ్ అవును ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ లో ఇంకా సర్టెన్ పీరియడ్ కి ఇంకా ఫిక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది
సేవ్ ఆప్స్ సేఫ్ ఆప్షన్ కదా
ఉ అవును కంపారేటివ్లీ సేఫ్ ఏయ్ అనుకో
ఇంట్రెస్ట్ అంటే ఏంటి
ఇంట్రెస్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనీ యూస్ చేసినందుకు కు అడిషనల్ అమౌంట్ అన్నమాట
బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుందా ఇస్తుంది కదా
ఉ అ అవును బ్యాంక్లో డిపాజిట్ చేసే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఇస్తుంది నిజమే
లోన్ తీసుకుంటే మనం ఇంట్రెస్ట్ పే చేయాలి
ఉ అవును ఎగ్జాక్ట్లీ
లోన్ అంటే
లోన్ అంటే మనం ఒక్కరి దగ్గర బారో చేసిన మినీ అన్నమాట
ఎడ్యుకేషన్ లోన్ హోమ్ లోన్
ఉ ఉ ఉ అవును ఇవన్నీ వస్తాయి ఎడ్యుకేషన్ లోన్ అంట హోమ్ లోన్ అంట షాప్స్ పైన లోన్ సన్స్ అంటా ఇంకా ల్యాండ్ పైనా లోన్ అంట చానా ఉంటాయి
లోన్ తీసుకునే ముందు ఆలోచించాలి కదా
ఉ ఉహ్మ్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించి ఏ ఏ స్టెప్ తీసుకో వాళ్ళో మంచి డెసిషన్ తీసుకొని తీసుకోవాలి లోన్ ఊరికేనే వస్తాంది అని తీసుకునేది వద్దు
అంతే లే ఇంకా ఇన్సూరెన్స్ గురించి చెప్పు
ఇన్సూరెన్స్ అంటే ఇంకా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అన్నమాట
ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా చూసే ఉంటావు ఆ డేయేంగర్ టీవీ యాడ్స్ లో హెల్త్ ఇన్షూరెన్స్ ఉ
మ్మ్ అంతే లే ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుందా
మ్మ్ అవును చేస్తాయి
ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి
అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట
ఎగ్జాంపులు
ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ ఉన్న ఐటెం ఫ్యూచర్ లో థర్టీ అవ్వచ్చు
ఆ అందుకే మనీ వాల్యూ చేయింజు అవుతుంది కదా
మ్మ్ అవును ఇంకా ఫైనాన్స్ లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి
నీచము
హలో
హలో
ఫైనాన్స్ లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి
నీట్స్ అండ్ వాల్స్ డిఫరెన్సెస్ తెలుసుకోవడము
మ్మ్ అంటే ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పగలవా
ఫుడ్ నీడు
మ్మ్ ఇంగ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ బ్యాగ్
ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ బ్యాగ్స్ మ్మ్ ఎక్జాక్ట్లీ
మ్మ్ ఇంకా నేను ఆన్లైన్ షాపింగ్ లో కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాను
ఆ నేను కూడా
ఇంగ డిస్కౌంట్స్ చూసి టెంప్ట్ అయిపోతాను
ఆఫర్ ఉంది అని అన్నెసెసరీగా కొనుక్కోకూడదు కదా
ఉ అవును కరెక్టే
ఫినాన్షియల్ గోల్స్ అంటే ఏంటి
అంటే ఫ్యూచర్ టార్గెట్స్ అనమాట
న్యూ ఫోన్స్ కొనడం గోలా
మ్మ్ అవును
హైయ్యర్ స్టడీస్ కూడా గోల్ కదా
మ్మ్ అవును డెఫినెట్గా గోల్ ఇవంతా ఫైనాన్ష్ షియల్ గోల్స్ కిందకే వస్తాయి
హ్మ్ అంతేలే
ఇంకా డిసిప్లేన్ ఎందుకు ఇంపార్టెంట్
డిసిప్లేన్ కన్సిస్టెన్ సేవింగ్ కోసం ఇంపార్టెంట్
సరేలే డిన్నర్ టైం అవుతంది పోయి తినేసి మళ్ళ వచ్చి మెసేజ్ చెయ్ సరేనా
ఆ సరే అయితే బాయ్
బాయ్